హలో హాయ్ రా
ఆ అక్క ఇప్పుడు వినిపిస్తుంది.
ఆ చెప్పు ఒక్కొక్క షాప్ ప్పింగ్క్ వెళ్తే ఒక్కొక్క ప్లాజో ప్యాంట్ ఫైవ్ హండ్రెడ్ అంటున్నారు
వామ్మో
ఒక్క ఫ్లాజ ప్యాంటు షాప్లలల్లో ఫైవ్ హండ్రెడ్ అంటున్నారు
అప్పుడు స్టార్టింగ్ ప్లాజో టాప్ రెండు ఫైవ్ ఫిఫ్టీకి వచ్చేది
ఆ ఇప్పుడు ఒక్క ప్లాయింటే ఫైవ్ హండ్రెడ్ అంటున్నారు
వామ్మో
కాసాం లో వెళ్తే అక్కడ కొంచెం బానే ఉన్నాయి ఇంకా డైలీ వేర్కి ఇగ కొంచెం వేస్ సొడానికి ఎలాంటివి తీసుకున్నా ఒక్కొక్క ట ఆ పో ఫోర్ ఫోర్ హండ్రెడ్ వచ్చింది
ఆ
ప్లాజో సేమో టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ పడ్డయి
మ్మ్
ఇంకా అవి తీసుకున్నాం వచ్చినం ఇగ ఒక్క బ్యాంగిల్స్ ఒక్కటి దొరకాలి ఇంకా
ఈ చార్మినార్ దగ్గర కూడా బాగుంటాయి తెలుసా అక్క టాప్స్
ఆ
అక్కడ బాగుంటాయి టాప్స్ కలర్సే పోవు ఆడ కొంటె
ఆ అంటే నేను చూసా కాని అంత ఏమంటారు చూసా బురకలవి ఇవి తీసుకున్నా కానీ ఇవి టాప్స్ అవి తీసుకోలేదు కొంచెం సినిమా అంటే అవి ఉంటాయి కదా శిరారస్
ఆ
అవి అవి కొనుక్కున్న కానీ టాప్స్ కొనుక్కోలేదు
ఆ బాగుంటాయి అక్కడ అవి టాప్స్ పెడతారు కదా టూ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ కాంచి పెడతారు
ఆ షాప్స్ లల్లో చూసా కానీ ఇగ ఎప్పుడు తీసుకోలేదు
ఆహా ఇగ మీరు ఎక్కువేవ యూజ్ చేస్తారు అవి ఎక్కువ వర్క్ ఉండే
ఆ మ్యారేజీలలో అవే ఎక్కువ వేసుకుంటాం అందుకోసం అక్కడయితే కొంచెం బాగా దొరుకుతాయి ఎక్కువ మోడల్స్ ఉంటాయి అని అక్కడికి వస్తాం ఎక్కువ మ్యారేజు షాపు పింక్ అయినా కూడా అక్కడ కొంచెం అన్ని ఒకే దగ్గర దొరుకుతాయి కాబట్టి అక్కడికే ఎక్కువ వస్తాం
ఎక్కడ తీసుకుంటారు అక్క హెచ్వైడీలో మీరు
చార్మినార్ దగ్గరే
ఆ అక్కడేనా అలా కోటి పజారుకి వెళ్ళవ అక్క ఎప్పుడేనా
ఆ వెళ్ళలేదు అచ్చే వెళ్ళలేదు
ఆ ఆటుసైడు కూడా బాగుంయి అక్క
ఆ హా ఇటు సైడ ఈ ఈ సైడ్ చార్మినార్ సైడే ఎక్కువ తీసుకున్నాం అంటే అక్కడ కొంచెం ఎవరైనా కా అక్కడ అంత రిలేటివ్స్ లేరు ఒక టూ డేస్ స్పెండ్ చేసి స తీ మ వెళ్తే మళ్ళీ తీసుకోవడం మళ్ళీ రావడమే
హ అవును ఎవరైనా ఉంటే మంచిగా తిరిగినట్టుంటది మంచి చూసినట్టు షాపింగ్ చేసుకున్నట్టు ఉంటది
ఆ
రోజు కొంచెంమే చేయొచ్చు షాపింగ్
ఆ అట్లా ఉండద వ ఎ తీసుకోలే వాళ్ళు అని మ్యారేజెస్ లో అయితే ఇక కొంచెం అందరు అప్పుడు ర వాళ్ళు కూడా తీసుకుంటారు కదా
హ
ఇప్పుడు ఎక్కువ ఉందంటే వెళ్తాం
అదే అందరు కలిసి వెళ్తారు
ఉమ్
మరి ఇప్పుడు ఎట్లా అక్కా బ్యాంగిల్స్ ఏడ వరకు మల్లి వెళ్ళి తీసుకుంటావు మళ్ళీ
పైన వెళ్ళిండు ఆయన ఈ టూ డేస్ లో వెళ్ళి తీసుకురావాలి ఇక
ఆ ఎల్లుండే అనుకుంటా కదా క్క రంజాన్ ట్వంటీ ఫస్ట్ ఇట్టుకే అనుకుంట కదా
ఆ ట్వంటీ ఫస్ట్ కే ఈ ఈరోజు ఐ పెట్టింది కదా
అదే
అదే ఈ టూ డేస్ లో వెళ్ళి తీసు క రావాలి లేకపోతే ఇక్కడ నుంచి ఎవరైనా షాపింగ్కి ళ్తే తే అక్కడ మా అమ్మ బో అంటే ఉంటారు కదా వాళ్ళు కొన్నిచ్చి అయినా ఇస్ స్తరిగా ఎవరితోనైనా పంపించామని అడుగుతా ఇక్కడ నుంచి ఎరైనా వెళ్తే లేకపోతే ఇక నేనే వెళ్లి తీసుకురావాలి
ఆహా అయన ఎంత దూరం అక్కా వరంగల్ ట్రైన్ కి పోతే దగ్గరే గా మనకి
ఏం టేన్ జోరు దగ్గరే కానీ మొన్ననే ఫుల్ ఎండ కొట్టి ట్టింది ఫాస్టింగ్ ఉండి వెళ్ళ కదా ఇక మస్తుగా వాటర్ వాటర్ ఇగ మస్తు చికాకు అయింది
ఆ అమ్మో ఎండ దెబ్బ తగిలిదిక్కా జాగ్రత్త
ఇప్పుడు కొంచెం కూల్ ఉంటే వెళ్ళొచ్చు గానీ ఏ ఫాస్టింగ్ ఉండి వెళ్తే ఏ మళ్ళీ ఆ ట్రైన్స్ లలో ఎ కోవ రష్ ఉండి
వ వరంగల్ కాన్నే చాన ఖాళీ అయిద్ది ట్రెన్ మళ్ళి వరంగల్ దాంక ఎక్కువ ఉంటారు
మళ్ళా అక్కడ పిల్ల మళ్ళ అ ఎక్కడ ఫుల్ అయిద్ది వచ్చేటప్పుడు మళ్ళీ కిడకాలి
ఆ మవుబ్బాల కాడ కాళి అయి
ఆ
ఆ రెండు స్టేషన్ లో ఎక్కువ
మా చెల్లక్
అక్క
కీ మొబైల్ ఖరాబ్ అయింది పాత మొబైల్ అయితే తీసుకుందామని ఎల్ ఆ తీస్కొనీ వచ్చేటపు అదీ తీసుకునేటప్పుడు మస్త్ స్టాగ్ అయింది వచ్చేటప్పుడు.
ఆహా ట్రైన్ కెళ్లారా?
ఆ ట్రైన్ కే ఎల్తాం.
ఆ ట్రైన్ అయితే మంచి సేఫ్టీగ పోవచ్చు అనుకుంటాం గాని అలా చాన జనాలుంటరు అసలు.
ఫుల్లుంటరు.
అసలు మనం ట్రైన్ ఎక్కాలంటే, ఖమ్మం గాలిలో పోయి ఎక్కాలక్క. మన రొండు స్టేషన్ వాళ్లూ డోర్నకల్ అయినా లేకపోతే ఖమ్మం అయినా ఎల్లి ఎక్కాలి.
డోర్నకల్.
హ్మహ అక్కడయితే ఖాళీ ఉంటయి.
హ్మ్ ఇంకా, మీ పాప ఏం చేస్తోందో?
అ బాబు ఎత్తుకున్నాక్కా, ఎత్తుకొని ఇగ అటు ఇటు తిరుగుతున్నా బయట. కొంచెం ఎండ చ్చింది అక్క ఇంట్లో ఉంటే చల్లగ ఉంటుందీ, ముక్కులు పట్టిస్తున్నై ఘోరంగా.
ఆ
అస్సలు శ్వాస ఆడట్లా ఇంట్లో ఉంటే.
ఆ
అసలేందో ఎండాకాలం వచ్చే ముందటే చలి. కాలం స్టార్ట్ అయితుంది.
అవును, మాకైతే మొన్న అంటే అంటే మొన్నటి వరకు మస్ ప్పుడు చలిగా ఉండేది. త్చ్ అంటే ఇప్పుడు కూడ ఉంది చ చలి ఫుల్లు ఎండగొడుతొంది. అసలు ఫుల్ల్ ఉం తోంది ఏండ. నైట్ మేం లేస్ త్తంగ త్రీ గట్ల లేస్తంగ దా అప్పుడు ఫుల్ల్ చలి అయితొంది. గ చల్ల గాలి వస్తుంది, మస్స్ చలయితాంది. డే అప్పుడేమో ఫుల్ ఎండ కొడతాంది. నైట్ అప్పుడేమో చలి అయితాంది
నేనైతే ఇంకా మొన్న నైట్ ఒక రోజు బాగా గుక్క పోసింది అక్క ఇంట్లో అయితే మాఇన్ సన్నగా కూలర్ తెచ్చుకుందామ అని అన్నా నేను ఇంకా ఆసలు ఇప్ ఇప్పుడు అసలు ఫ్యాన్ ఎతేనే వనుకొత్తంది అసలు వనుకొస్తుంది. జలుబు ముక్కులు పట్టేస్తుంది. శ్వాస ఆడట్లేదు.
ఉహు
ఏందో ఈ వెదర్ ఏందో దానికి నచ్చినట్టు చెప్తన్
అవును అది చెట్లు అవి ఇవి కొట్టేయడం వల్ల మొత్తం ప్రాబ్లమ్స్ ఇవి
హ్మ్ ఉ
మొన్నా మొన్నా టూ టూ డేస్ బ్యాక్ ఒడిషాలో ఒక తుప్ పాన్ వచ్చింది అది చూసినావానా
ఉ చూడట్లేదు అక్క
ఓ మ టూ మెంబెర్స్ ఒ త్రీ మెంబెర్స్ ఒ చనిపోయారంట. ఇంకా చాలా మంది దెబ్బలు తాకినాయి అంట ఫుల్ అంటే గాలి అది వస్తది. కదా దుమ్ము, గాలి అది అది మొత్తం ఒక చాలా సేఫ్ వచ్చిందంట అది ఒక టూ త్రీ అవర్స్ వచ్చిందంట
సైడ్ ఎప్పుడు వస్తూనే ఉంటది కదా అక్క ఒడిసా సైడ్ అసలు
ఉమ్ ఏమో నేన అంత వినలే కానీ ఈ టూ డేస్ బ్యాక్ వచ్చిందంట ఎక్కువ
ఆ ఎప్పుడయినా అక్క గాలిదుమ్ల అప్పుడు బాగా గాలి వస్తది ఎండలప్పుడు వడ దెబ్బ తగిలి చని పోతన్నట్టు వర్షాలప్పుడు వర్షాలు అవి కొట్టుకపోతరు అటు సైడ్ అన్ని ఎఫెక్ట్లు పడతయ్
అదే నేను న్యూస్లో చూసిన ఆ ఇద్దరు ఆ గాలి ఏ అది చనిపోయారంట ఇంకా ట్వంటీ మెంబర్స్ ఏదో హాస్ హాస్పిటల్లో ఉన్నారంట
ఆహా ఇప్పుడు ఇది వర్షాకాలం లైక్కాయితంది ఎండాకాలం పోయినట్టే ఇన అయితంది
అవును
ఎండకాలం స్టార్ట్ కాకముందేమో ఫిబ్రవరి నుంచె ఎండలు కొట్టేద్
అవును ఫిబ్రవరిలో ఎండల్ కొట్ ట్టినై ఏ అది కూడా స్టార్ట్ ార్టింగ్ లో కాదు ట్వన్ టి నుంచి చి బ కొట్
ఒక టెన్ డేస్ అయితే మార్ ర్చ్ వస్తదన్నకంచి కొట్టినయక్క
తర్వాత ఇప్పుడు మొత్తం ఇగ చల్ల చల్లగా డే టైమ్ లో ఏమో కొంచెం ఉడికపోతంది నైట్ ఏమో చల్లగ ఉంటుంది మేము కూలర్ అవి యూజ్ చేస్ న్నమ్ డే అప్పుడు నైట్ ఇప్పుడే కూలర్ అవి ఏం యూజ్ చేయట్లేదు
మా అక్క వాళ్ళంట నైట్ కూలర్ పెట్టుకున్నారంట వద్దాటంటే వాళ్ళయిన పెట్టిండంట మా మామయ్య తెల్లారు గంట్ల త్రి కట్టా వనుకుతారం టసలు చలికి అ అసలే బెడ్షీట్స్ కప్పకుడా ఆగట్లేదంట కూలర్ బంద్ చేసి ఫ్యాన్ బంద్ చేసి కొద్ధిసేపు కూర్చున్నారంట లేసి ఇంగ ఇగ అసలిగ కూలర్ కూలర్ ని చూత్ తేనె మామమాయ్యా ఒనుకుతుండంట అసలు నాక్ అల్ చెప్తుండే నైట్ వర్షం పడింది తెలుసా నీకు మాకు ఇట్లా అయిందని చెప్తుంది
అదే త్రీ అప్పుడు త్రి అప్పుడు ఇక్కడకుడ్ అట్ అట్లానే ఉంటుంది త్రీ ఫోర్
అక్క క కట్ కట్ చైరా అక్క కాలు